హలో నవ్వు
హాయ్ నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు.
నేను కూడా బావున్నాను ఇంకా ఏం చేస్తున్నావు
కూచ్చోన్ నున్న నువ్వేం చేస్తున్నావ్
నేనా ఏం లే ఇప్పుడే అన్నం తినేసీ పడుకోన్ నున్న ఈ రోజు మన చిన్నప్పటి జ్ఞాపకాలు గురించి మాట్లాడు కుందామా
సూపర్ ఐడియా చిన్ననాటి మెమొరిస్ గుర్తు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది.
అవును అప్పుడు లైఫ్ ఎంత సింపుల్గా ఉండేదో కదా స్కూల్ గేమ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా మన ప్రపంచం
నిజమే మొబైల్ ఫోన్స్ సోషల్ మీడియా ఏమీ లేవు బైట ఫ్రెండ్స్ తో ఆడుకోవడం మాత్రం మన ఎంటర్టైన్మెంట్
ఈవినింగ్ అయ్యాక అందరం కాల్నీలో కలిసి కబడ్డీ కోక్ కో హైడ్న్ సిగూ సెవెన్ స్టోన్స్ ఆడేయ్ డం గుర్తుందా
గుర్తుంది అమ్మా ఇంటికి పిలిచినా కూడా ఇంకా ఫైవ్ మినిట్స్ అని చెప్పి మళ్ళీ గేమ్ కంటిన్యూ చేసే వాళ్ళం
హావును నిజమే ఎగ్జాక్ట్ గా అలానే అప్పుడు టైం ఎలా గడిచిపోయేదో కూడా తెలిదు
సమ్మర్ హాలిడేస్ అం టే ఇంకే వేరే లెవెల్ ఎగ్సైట్మెంట్ కదా
అవును అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం కోసం ఫుల్ ఇయర్ వెట్ చేసే వాళ్ళం కదా
అవును అక్కడ కజిన్స్ అందరితో కలిసి రోజంతా ఆడుకునే వాళ్ళం
మార్నింగ్ నుంచి నైట్ వర్కు కిరికెటు ఇంకా సైక్లింగ్ రైడింగు ట్రీస్ ఎక్కడం ఫీల్లో తిరగటమే అదే ప్రపంచం
అవును నైట్ టెరెస్ మీద పడుకని చందమామని చూస్ చూ స్టోరీస్ వినడం కోద్ కదా
అవును నిజమే తాతగారు చెప్పే కథలు ఇంకా గుర్తున్నాయి నాకు
ఉమ్ పంచతంత్ర కథలు రామాయణం మహాభారతం స్టోరీస్ విన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది
అవును స్కూల్ ఫస్ట్ డే గుర్తుందా నీకూ
చాలా బాగా గుర్తుంది నేను చాలా ఏడ్చేసాను
నేను కూడా అంతే తెలుసా అమ్మ వెళ్ళిపో తుంటే వడలకుండా అలానే పట్టుకొని నిన్నాను.
తర్వాత ఫ్రెండ్స్ దొరికెక స్కూల్ అంటే ఇష్టం అయిపోయింది.
అవును లంచ్ బ్రేక్ కోసం వెయిట్ చేసే వాళ్ళం
అందరం లంచ్ బాక్స్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం
ఇంకా పుల్సన్నము, పెరుగన్నము, పులిహోర, చపాతి అన్నీ. టెస్ట్ చేసే వాళ్ళం కదా ఒకరివి ఒకరు
అవును టీచర్స్ హోం వర్క్ ఇచ్చినప్పుడు కొంచెం టెన్షన్ ఉండేది
హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే టీచర్ క్వశ్చన్స్ అడుగుతారు అని భయం కదా.
అవును ఎగ్జామ్స్ అయిపోయిన రోజు మాత్రం ఫుల్ హ్యాపీనెస్
రిజల్ట్స్ కన్నా హాలిడేస్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళం
అవును స్కూల్ ఆన్యువల్ డే లో డ్యాన్స్ ప్రాక్టీస్ గుర్తుందా
స్టేజ్ మీద ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు చాలా నర్వస్ ఉండినేది తెలుసా ఎంతో భయపడానో.
ఆ పే పేరెంట్స్ క్లాబ్స్ వినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా
ఆ ఫెస్టివల్స్ అప్పుడు కూడా చాలా ఫన్ అసలు
సంక్రాంతికి కైట్స్ ఎగరవేయడం, రంగోలి పెట్టడం. భలేె ఉండేది అన్ని
దీపావళికి క్రాకర్స్ కాల్చి ఫుల్ ఎంజాయ్ చేసే వాళ్ళం కదా.
అవును ఉగాది రోజు అందరం కొ కొత్త బట్టలు వేసుకొని రిలేటివ్స్ ని కలిసే వాళ్ళం
ఆ ఇంకా పుట్టినరోజు వస్తే కన సెలబ్రేట్ సింపుల్ గా అయినా చాలా మెమర బుల్ గా ఉండేవి
చాక్లెట్ స్కూల్ కి తీసుకెల్లి ఫ్రెండ్స్ అందరికీ పంచడం చాలా స్పెషల్ కదా
ఆ అవును నిజమే ఇంకా వర్షం వచ్చినప్పుడు పేపర్ బోర్డ్స్ వదిలేసి ఎంజాయ్ చేసే వాళ్ళం కదా
వర్షంలో తడవడం కోసం అమ్మ దగ్గర పర్మిషన్ అడగడం
తర్వాత జలుబు వస్తుందని అమ్మ అరుస్తూ ఉన్ ఉంటుంది బయట తడవద్దండి వర్షంలో అని చెప్పి
సైకిల్స్ నేర్చుకొని రోజులు గుర్తుంటే నవ్వి నవ్వు వస్తుంది కదా
ఆ చాలా సార్లు పడిపోయినా కూడా మళ్ళీ ట్రై చేసే వాళ్ళం కదా మనం అంతా.
సక్సెస్ అయ్యాక ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం
అవును కార్టూన్ టైం అంటే టీవీ ముందు అందరం సెటిల్ అవ్వాల్ అయ్యే వాళ్ళం కదా
కరెంట్ పోయినప్పుడు బయట ఫ్రెండ్స్ తో స్టోరీస్ చెప్పుకునే వాళ్ళం
అప్పుడు కన్వర్సేషన్ ఎక్కువ ఉండేవి
ఇప్పుడు అందరూ ఫోన్స్ లోని బిజీ ఉంటున్నారు
నిజమే కదా ఇప్పుడు ఫోన్స్ వచ్చేసిన తర్వాత అందరుూ అసలు ఒకరికొకరు మాట్లాడుకోలేక పోతున్నాం చిన్నప్పుడు ఒక చాక్లెట్ దొరికిన చాలా హ్యాపీ అయ్యే వాళ్ళం.
అవును ఇప్పుడు ఎన్ని ఉన్నా హ్యాపీనెస్ కొంచెం తగ్గింది అనిపిస్తుంది
ఇన్నో సెన్స్ అనే ఫేసెస్ అప్పుడు ఎక్కువ ఉండేది కదా
రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఫ్రీగా నవ్వుకునే వాళ్ళం
అమ్మ చేతి వంటకి కంపేర్ అయ్యే టేస్ట్ ఇంకోటి లేదు కదా అమ్మ బెస్ట్ చేస్తది కదా ఎప్పుడు అమ్మ వాళ్ళు
అవును ఈవినింగ్ స్నాక్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళం
ఫ్యామిలీ అందరితో కలిసి నైట్ డిన్నర్ చేసి మూమెంట్ చాలా స్పెషల్ అసలు
రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు కజిన్స్ తో నాన్ స్టాప్ గేమ్స్ బలే ఉండేవి
ఇంకా ఫొటోస్ చూస్తే ఆ రోజులు మళ్ళీ గుర్తొస్తాయి తెలుసా
ఓల్డ్ స్కూల్ బ్యాగ్స్ నోట్ బుక్స్ మెడల్స్ చూస్తే ఎమోషనల్ గా ఉంటుంది
అవును మన టీచర్స్ కూడా మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు కదా
అవును డిసిప్లైన్, రెస్పె హానెస్టీ అన్ని వాళ్ళనే వాళ్ళ వల్లే నేర్చుకున్నాం
చిన్నప్పటి మిస్టేక్స్ ఇప్పుడు ఫన్నీ మెమరీస్ లా అనిపిస్తున్నాయి
నిజమే అప్పుడు ఏడ్చిన సిచ్యువేషన్స్ ఇప్పుడు గుర్తొస్తే నవ్వొస్తుంది కదా
లైఫ్ లో ఎంత బిజీ అయినా చైల్డ్ హుడ్ మెమోరీస్ ఎప్పుడు స్పెషలే
ఎందుకంటే అవి మనకి ప్యూర్ హ్యాపీనెస్ ఇచ్చిన రోజులు
ఫ్యూచర్ లో మన కిడ్స్ కి కూడా ఇలాంటి బ్యూటిఫుల్ చైల్డ్ హుడ్ ఇవ్వాలి
అవును స్క్రీన్స్ కన్నా ఫ్యామిలీ టైం ఔట్డోర్ గేమ్స్ ఇంపార్టెంట్ నేర్పించాలి
చైల్డ్ హుడ్ మెమోరీస్ ని ఇప్పటికీ మర్చిపోలేం కదా
నిజమే ఆ జ్ఞాపకాలు మన లైఫ్ లో ఎప్పుడు ఒక స్వీట్ రెజెల్ లాగా ఉంటాయి
ఎప్పుడు మనం మర్చిపోలేని మెమోరీస్ మన ఫ్యూచర్ లో ఒకవేళ మన పిల్లలు పుట్టిన కూడా వాళ్ళకి మనం ఫోన్ యూజ్ చెయ్యకూడదు అని చెప్పి వా ఆడ నేను ఇలానే చూసుకుంటా తెలుసా ఎక్కువ మొబైల్స్ అలా ఇవ్వను
నేను కూడా అలానే ట్రై చేస్తాను
అవును ఈ మధ్య ఎక్కువ ఫోన్లు చూసి చానా స్పెట్స్ వచ్చేస్తున్నాయి తెలుసా ఏ చిన్న పిల్లలు చూసినా కూడా స్పెట్స్ వచ్చేస్తున్నాయి తెలుసా
అవును ఇప్పుడు నేను ఒక చిన్నప్పుడు ఒక చెట్టుని నాటాను అది ఎన్ ఎంత పెద్దదయ్యిందో తెలుసా
అవును ఏ చెట్టుని నాటావు
నేను తెలీదు ఆ నేమ్ అక్కడ నాటాను అది ఇప్పుడు ఎంత పెద్దగా అయ్యిందో
వావ్ అక్కడ దాని కింద అందరూ కూర్చుంటా ఉంటారు కదా ఎంత మందికి నీడ ఇస్ తుందో కదా ఆ చెట్టు
అవును అప్పుడు ఊరికే అలా నాటని ఇప్పుడు అంత మంది దాని కింద చుంటూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది
ఇంకా హ్యాపీ సంతోషం అనిపీద ఎందుకంటే నువ్వు నువ్వే నాటిన చెట్ అటు ఎంతో మందిని ఆకర్ష కిన్ ఆకర్షించుకుంటుంది కదా
అవును ఎంతో హెల్ప్ అవుతాంది చానా మంది పిల్లలు ముసలి వాళ్ళు అందరూ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటారు ఊరిలో నా టాను ఆ చెట్టుని
అవునా ఏ ఊరు మీది
మాది కదిరీలు కదిరి అక్కడ నాటాను అక్కడ బలే ఉన్నాయి తెలుసా చెట్లు ఓ అవన్నీ భలే ఉంటాయి
ఓ అలానా ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా సంతోషం అవుతుంది కదా
అది నా చిన్ననాటి స్వీట్ మెమొరీ లాగా గుర్తుంటుంది నేను నా పిల్లలకి కూడ చూపిస్తాను
అవును చూపియాలి నిజమే మనం ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పిల్లలకి మా ముందు కాలం లోవే అన్ని నేర్ పియ్యాలి ఇప్పుడున్న జనరేషనలో నేర్పియాకూడదు తెలుసా
అవును నేను కూడా నా పిల్లలకి ప్రతి బర్త్డే రోజున ఒక చెట్టు నాటాలని నేర్పిస్తాను
వావ్ ఇది మంచి గ్రేట్ ఐడియా తెలుసా సూపర్ అసలు నువ్వు
అవును అలానే అనుకుంటున్నా నువ్వు కూడా ట్రై చెయ్ ఓకేనా
నేను కూడా ట్రై చేస్తాను ఇంకా తెలిసిన వాళ్ళకి అందరికి చెప్తాను సరేనా
మంచి ఐడియా
ఇంకా ఏం తిన్నావు ఆఫ్టేర్నూన్
నేను బిర్యానీ తిన్నాను నువ్వేం తిన్నావ్
నేను ఖుష్కా తిన్నాను
ఇంట్లో ఆంటీ అంకుల్ అందరు ఎలా ఉన్నారు
అందరు బాగున్నారు మీ ఇంట్లో బాగున్నారా
ఆ బాగున్నారు
మీ అవ్వ తాత ఎలా ఉన్నారు
మా ఊరిలో ఉన్నారు తాతకి హెల్త్ బాలేదు ఆ అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటారు హాస్పిటల్స్ లోకి
ఓ అయ్యో అవునా ఏమయింది
ఏమో తెలీదు హార్ట్ అటాక్ లాగా అనిపించింది డాక్టర్స్ ని అడిగితే ప్రెజర్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది మిమ్మల్ని మిస్ అవు తున్నారేమో మీరు వెళ్ళి వస్తా ఉండండి అని చెప్పారు
పాపం కదా మనం చూసుకోవడం బాగా చూసుకోవడం మన బాధ్యత అది ఈ మధ్య ఊరికే ఊరికే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది తెలుసా చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది హార్ట్ ఎటాక్
అవును పాపం తాతయ్య మమ్మల్ని చానా మిస్ అవుతున్నారంటా
నువ్వు కూడా ఊరికి వెళ్ళి అప్పుడప్పుడు చూసుకోనిరా అలా విడిచి పెట్టకూడదు వాళ్ళు ఆ బాధ ఏంటో తెలుస్తది కదా పాపం కదా వాళ్ళు
అవును నేను హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తాను
సరే అయితే నేను ఉంటాను మళ్ళా చేస్తాను నీకు పని ఉంది
సరే అయితే బాయ్
బాయ్